హలో
హలో
ఆ కాల్ చేసా
ఏం లేదు ఫ్రీగానే ఉన్నావా
ఆ అంటే కొంచెం పనుంది బట్ చెప్పు ఏమన్న్ ఇంపార్టెంటా
ఆ లేదు నార్మల్గా వర్షాకాలం స్టార్ట్ అయింది గదా మీ సైడ్ పన్లెలా జరుగుతున్నాయి అనేసి కనుక్ నవున్ జేశా
వర్షాకాలం పనులు ఎప్పటిలానే జరుగుతాయి కాని నేనే నాకు యాక్చువల్ ఇంకొక విషయం తెలుసుకో కోవాలానున్నది
ఏంటది అడుగు చెప్తాను
అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే అన్ని మన ఊర్లల్లో సాంప్రదాయ పద్దతులు అన్ని పా పాటించే వారుకదా ఇప్పుడు సిటీ వాళ్ళలాగా కూడా పల్లెల్లలో మారిపోతుందా లేకపోతే ఒకప్పటిలానే ఉందా
ఆ అంటే సిటీలో ఎంత మార్పు వచ్చినా పల్లెటూర్లో పాటించే పద్దతులు అయితే ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతున్నాయి ఏం మార్పు అయితే వచ్చిండదు నాకు తెలిసి కాకపోతే కొన్ని నార్మల్ గా ఇంట్లో వాడే వస్తువులు అలాంటి దాంట్లో ఏమనా చేంజెస్ వస్తు స్తే రావచ్చు
ఉ అవునండి అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి మిక్సీ గ్రైండర్లని ఆ కూలర్లు అని అవి ఇవన్నీ ఉన్నాయి బట్ అవన్నీ ఎందుకంటే మనకు ఉపయోగపడే వస్తువులు కాబట్టి అవి మార్చడంలో తప్పలేదు కదా
డంలో తప్పులేదు కాకపోతే ఒకప్పుడు ఈ రోలు ఈ మిక్సీలో బదులకి రోలు అవన్నీ ఉండేటివి కదా అందులో చేస్తే ఇంకా టేస్ట్ బాగుండేది ఇప్పుడు ఇవి రావడం వల్ల ఏదో చేస్తున్నాంలే కానీ అప్పటి రుచి మాత్రం రావట్లేదు అన్నట్టుగా అనిపించింది నాకైతే
ఆ టేస్ట్ బాగుంటది కానీ చాలా కష్టం కదా అది చేయ మీరు
రూములో
డోర్స్ విండోస్ పెట్టుకున్నారా
ఆ పెట్టుకున్నాను
అనిపేట్లేదట్లా
ఇప్పుడు ఓకేనా
ఇప్పుడుపెట్టుకున్నారా
లేదు ఆ ఎవరో వచ్చినా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు
ఉ ఊ అయితే ఏమో చెప్తున్నాను అంటే పనితే సులభమైంది కదా అదే రోల్తో రోళ్లు చేయాలంటే చ చాల చేతులు నొప్పీడతాయి కదా
ఆ నిజమే నొప్పీడతాయి కానీ అంటే అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఆ రుచి అవన్నీ బాగుండేవి కదా ఇప్పుడు ఈ మిక్సీ అంటే మిక్సీ కూడా ఓకే మన టైమ్ అవన్నీ సేవ్ అవతవులే గాని టేస్ట్ కూడా అంటే ఇంపార్టెంట్ ఏ కదా అది గూడ
అ ఆ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ అంటే ఖాళీగా ఉంటే చేసుకోవచ్చు బట్ కొంతమంది చాలా మందికి ఇప్పుడు ఎన్నో పనులు ఉంటాయి మిక్సీ రెండు నిమిషాలలో చేసే పని అదైతే గంట తీసుకుంటది ఆ సమయం కూడా మనకి సేవ్ అవుతుంది కదా
హుమ్ నిజమే అ
ఇంకా మరి చెప్పండి ఏమైనా
లేమనుకుంటున్నారు ఈ మార్పులు ఇవన్నీ ఓకేనా లేదంటే
ఆ మార్పులు ఓకే అండి ఇప్పుడు ఏదైనా పని సులభం చేస్తే మార్పు మంచిది కదా మనకి నష్ నష్టం కలిగించినంత వరకు ఏదైనా మంచిదే
అంటే దాని మీన్నే ఎక్కువ మనం డిపెండ్ అవ్వకుండా నార్మల్ మనవి మనం చేసుకుంటే ఇంకా బాగు ఉంటది అనేసి ఒక ఎక్సర్సైజ్ లాగ కూడా ఉంటది కదా
అంటే మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ వరకే అయిపోతున్నారు టైం సేవ్ అవుతుంది ఆ టైమ్ లో మనం ఇంకేమైన్నా ఏసుకోవ చు ఇంకేమైనా నేర్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నా
ఆ అది కూడ అంటే రావడం మంచిదే లేండి దీని వల్ల మనకు మంచే కదా జరిగింది ఇంకా వేరే విషయాలు ఏమైన ఉన్నాయ
వేరే విషయాల అంటే ఇప్పుడు పల్లెటూర్లలో కూడ సంప్రదాయం గానే ఇప్పటికీ వస్త్రధరణ ఉందా లేకపోతే సిటీ కల్చర్ అక్కడ కూడ అలవాటు అయిందా ఏ డిస్టర్బెన్స్ వస్తుం సిటీ కల్చర్ అక్కడ కూడ అలవాటు అయిందా అని అడుగుతున్నా
సిటీ కల్చర్ అంటే అంతగా అయితే ఏం మార్పు వచ్చిండదు ఎందుకంటే పల్లెటూర్లో ఉండే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు ఏం సిటీ లాగ అయితే మారిపోలేదు
అంటే నేను పల్లెటూరు కాబట్టి ప్రస్తుతానికి ఒకప్పుడు అంటే అందరూ పంజాబీ డ్రెస్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరు టాప్లు అంటున్నారు లెగ్న్లు అంటున్నారు జీన్స్ అంటున్నారు కదా మరి అది ఒక రకమైన మార్పే కదా
ఆ అంటే మా దా డ్రెస్సింగ్ లో అయితే వచ్చింది కాకపోతే ఈ చీరకట్టు వాటిలో అయితే చేంజ్ అంటే మరీ వేరే దేశంలో ఉండేలాగ అయితే రాలేదు కదా
ఆ మరీ అంత కద అంటే ఒకప్పుడు పెళ్ళ అయిన అమ్మాయిలు అసలు చీర తప్ప డ్రెస్లు వేసుకునే వాళ్ళు కాదు ఇప్పుడయితే పెళ్లి అయినాక పెళ్లికి ఒక పది రోజులు అటో ఇతో చీర కడుతున్నారు మళ్ళీ తర్వాత ఎప్పట్లనే డ్రస్లే వేసుకుంటున్నారు కదా
ఆ అవునండి నిజ అంటకట్టు అవన్నీ అయితే మర్చిపోయారులేండి ఇప్పుడు ఆల్మోస్ట్
ఆ అంటే మొత్తానికి మర్చిపోయార అని కా కడుతున్నారు చాలా వరకు కడుతున్నారు కానీ ఇప్పుడు ఆఫీసులకైనా పనులకైనా వెళ్ళే వాళ్ళు డ్రెస్సులు ఏసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటదని దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా
ఊ కాకపోతే వాడుతున్నారు బట్ మళ్ళీ ఏమంటారు పండుగలు ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మన పల్లెటూరు పద్ధతి వాటినే ఇష్టపడుతున్నారు కదా
అంటే సిటీలలో కూడా పండగలు ఉంటే ఆబియస్ ఎవరైనా చీరనే కడుతున్నారు బట్ పల్లెటూరు కం ఒక ప్రత్యేకత ఉండాలి కదా
పల్లెటూరులో అందరూ కట్టుకొనే ఉంటారు కాకపోతే ఇగ అక్కడ చూసి ఇక్కడ చూసి అలవాటు అయ్యి మేబీ చేంజ్ అయితే చేంజ్ కావచ్చు గద
ఉ అంటే ఇవన్నీ మార్పులు అసలు మనం కోరుకున్నాయి కాదు కదా కాలంతో పాటు వచ్చేసినాయి గదా ఎట్లా అనిపిస్తుంది మీకు బాధ అనిపిస్తుందా లేకపోతే డెవలప్ అయినందుకు హ్యాపీగా ఉంద
మా అంటే మనకున్న పద్ధతులను మర్చిపోకుండ వీ దాన్ని చేసుకుంటూ దీన్ని చేసుకుంతు వెళ్తున్నారు కాబట్టి ఓకే దాన్నట్టుగా అయితే ఏమి లేదు రెండు ఉన్నాయి కాబట్టి పర్లేదు
ఊ అంటే ఒకప్పుడు ఈ పెళ్లి గాని అమ్మాయిలు కూడా చుడీదార్ వేసుకునే వాళ్ళు గదా ఇప్పుడు అందరు జీన్ సు లెగ్గిన్ లు వేస్తున్నారు గదా అదయితే బాధాకరంగానే ఉంది గదా
ఆ అదొక్కటైతే నిజంగానే బాధ కరణం అహా ఆ ఇంకా
తర్వాత మాట్లాడుకుందాం లే హలో
ఆ చెప్పు ఇప్పుడు
ఆ మేం కొంచెం బిజీ ఉన్నట్టున్నారు గదా
ఆ లేదు లేదు ఖాళీగానే ఉన్నాను చెప్పండి
ఆ అదే మళ్ళా ఇంకేంటంటే ఆ ఇప్పుడు చాలా మంది పల్లెటూర్లలో నుండి సిటీలోకొచ్చి జాబ్ చేయడం గాని చదువు కోసమయినా వస్తున్నారు గదా ఒకప్పుడు అయితే ఇవన్నీ లేవు కాబట్టి అందరూ ఊళ్ళోనే అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా గడిపేవాళ్ళు
ఆ నిజమే అంటే ఇప్పుడు పల్లెటూర్లో ఆ పొలం పనుల అవన్నీ చెయ కుండా అంటే ఇష్టం లేని వాళ్ళయితే వస్తున్నారు ఇక్కడికి
ఉ అయితే
నార్మల్గా చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం అక్కడే ఉండి ఆ పొలం పనులు వాటి చేసు కుంటూ అలా గూడా హ్యాపీగానే ఉన్నారు గదా
ఆ అంటే మీ దృష్టా ఏ జీవితం బెటర్ అంటారు ఊరి దగ్గరే ఉండి పొలం పనులు చేసుకుంటా పచ్చని వాతావరణంలో బ్రతకడం అన్ జీవితమా లేకపోతే వృద్ధి అనేది ఉండ ఉండాలి గాబట్టి ఈ పట్టణాలకు వచ్చి చదువుకొని మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడం వృద్ధి అన్ని కనిపిస్తుందా
అంటే నార్మలు మనం వృద్ధి అవ్ అదంతా చూసుకుంటే పల్ పట్టణాల క చి చదువుకోవడం అది ఓకే కానీ మన పేరెంట్స్ తో వాళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేయాలి అనంటే అక్కడ ఉండి ఆ పొలం పనులు చేసుకొని అందులో హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు
ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళ పిల్లలు జాబ్ చేస్తుంటే మనం ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటే తల్ మీ లాంటోలు కూడా సంతోషంగా ఉండరు గదా
ఆ అంటే తల్లిదండ్రుల వయసు చూసుకుంటే నయితే పిల్లలు అక్కడికెళ్ళి చదువుకుంటేనే వాళ్ళు ఎంతైనా హ్యాపీ హ్యాపీ గా ఉంటారు అందరిలాగా మా అబ్బాయి మా అమ్మాయి వెళ్ళి చేశారు అనే హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటది కానీ మన సైడ్ నుంచి కూడా చూసుకుంటే మనకైతే వాళ్ళతో ఉండాలని ఉండదా
ఆ ఉంటాగాని పొలం పనులు కష్టం కదండి ఇప్పుడు బయట వచ్చి ఉద్యోగం చేసుకోవడం కనీ పొలం పనులు ఇంకా కష్టంగా ఉంటాయి గదా ఆ కష్టాన్ని కూడా తప్పించుకుంటున్నం గదా అనుకుంటున్నా
ఆ అంటే పొలం పను ఊర్లో పొలం పనులనే కాదు నార్మల్గా కొంచెం దూరం వెళ్తే అక్కడ క్కడ కూడా ఏవో స్కూల్స్ అలాంటివి అక్కడ అక్కడ కూడా ఏవో స్కూల్స్ అలాంటివి ఉంటాయి మనం చదువుకున్న అంటే చదువుకున్న గింతంత దానికి ఆ స్కూల్ లో ఏదో ఒక జాబ్ పైన ఇస్తారు కదా
ఉమ్మ అటెండర్ లాంటి పోస్ట్లు అయితే ఇస్త్ ఇస్తరనుకుంటా కానీ అటెండర్ గా చేయడం అంత గౌరవప్రదంగా ఉంటదా అని
ఆ అంటే మన తల్లిదండ్రులకి అది చెప్పుకోవడానికి బాగోదు గాని మనం అయితే వాళ్ళతో ఉంటాము ఆ హ్యాపీనెస్ అయితే ఉంటాయి కదా
ఆ ఒకవేళ ఇప్పుడు ఓకే వాళ్ళతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం బట్టు ఏం చేయ కొండా ఊర్లో కాలియివ ళు తు టవాళ్ళు హ్యాపీగా ఉండరు కదా అంటే పిల్లలు సంతోషం చూసుకోవడం ముఖ్యమా తల్లిదండ్రు సం సంతోషం కోసం బయటికి రావడం ముఖ్యమంట్ర
అలా ఆలోచిస్తే మనం ఇక్కడ కా అంటే పట్టణాలకు వచ్చి కొన్ని సంపాదించుకొని ఊళ్ళో వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే అలా కూడా బానే ఉంటది
బానే ఉంది లేదంటే ఏదైనా ఉద్యోగం సాధిస్త్ సాదిస్తే తర్వాత ఖచ్చితంగా మొత్తం ఫ్యామిలీ ఉండడానికి ఆప్షన్ ఉంటది కదా ఒక నాలుగైదు సంవత్సరాలు దూరంగా ఉంటాం మేమొ తర్వాత అయితే మొత్తం వాళ్ళతోనే ఉంటం కదా
ఆ అది కూడా అంటే నాలుగైదు సంవత్సరాలు వాళ్ళకి దూరంగా ఉంటాం అంటే ఆ టైంలో వా వాళ్ళనయితే మిస్ అయ్యేదయితే మిస్ అవుతం కద ఆ టైం లో వాళ్ళకి చేయాల్సినవేవన్నుంటే మనం చేయలేం కదా
ఆ అంటే మొత్త తనికి ఇంటికెళ్ళకుండా ఉన్నాం కదా ఎప్పుడ ఒకసారి వెళ్తనే ఉంటాం కదా మ నెలకోసారి రెండు నెలక్కొక్కసారి వెళ్తారు కదా వచ్చిన వాళ్ళు
అలా వెళ్తూ చూస్తూ ఉంటే పర్లేదు కానీ వచ్చి మొత్తం ఒక సమస్ సంవత్సరం అల మొత్తం ఇటే ఉంటే అది మాత్రం ఎం అంత మంచిగనిపియ్యదు
ఆ అలా ఎవరు ఉండట్లేదులేండి అందరు వస్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడు అంటే రవాణా కూడా చాలా సులభ తరం అయిపోయింది కదా
ఆ నిజమే అండి సరే అండి నేను ఉంటాను మరి చాలా మంచి విషయాలు చెప్పారు